హలో
హలో
వినిపిస్తుందా
వినిపిస్తుంది
చేస్తున్నారు తిన్నారా
తిన్నమ్మ మీరు తిన్నారా
ఆ తిన్నాం ఫోర్ ఆ తే తినే తినేసింటారులే ఈ టైం కి ఈవినింగ్ అయిపోతుంది టైము
అవును మీరు ఏం చేసుకున్నారు
మేమా ఏం చేసుకోలేదండి పెండకాయ ఫ్రై ఇంకా రైస్ తినేసాం ఈరోజు ఈ హాలిడేకి
రోజు మేము ఎగ్
చికెన్ మటన్ ఆ ఈరోజు సండే కదా అందరుూ నాన్ వెజ్ ఫెస్టివల్ అండి సండే‌వస్తే
అందరికీ నాన్ వెజ్ ఫెస్టివల్ మా ఇ నాన్ వెజ్ ఫెస్టివల్ ఈరోజు చాలా ఐటమ్స్ వేసుకున్నాం
ఆ అవునవును సండే వస్త అందరికి నాన్ వెజ్ ఫెస్టివల్ వీకెండ్ ఫెస్టివల్ ఆ
పొద్దున్న నుంచి నాన్ వెజ్ తిన్నాం ఇప్పుడు ఇంక అందరము నెత్తికి ఎయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాం
అవునా ఆ ఎయిర్ ప్యాక్ అంటే ఏ అంటే ఎయిర్ ప్యాక్ అంటే మామూలుగా గోరిన్ టాక్ తో పెట్టుకుంటారని విన్నా అది కూడా చాలా మంచి
ఎయిర్ కా గోరెంట్గతోబెట్టి కట్టుకొని ఒక టూ అవర్స్ ఉండి ఆ గోరెంట టాక్ లో గుత్త గోరెంటాక్ కాకుండా
ఆ ఏమేమి వేస్తారు ఇంగ్రీడియంట్స్ ఉంటాయా దానికి
నైట్ అంతా ఇట్లా నానబెట్టి అవి మిక్సీ బట్టి చేస్తే ఎయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా వస్తుందని ఎయిర్ గ్రోత్ చేసుకుంటాం
అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది అని విన్నా అంటే ఇప్పుడు అందరికి చాలా వైట్ హెయిర్ ప్రాబ్లం అలా అంతా ఉంటుంది కదా అప్పుడు గోరింటాకు వేస్తే చేంజ్ అవుతాయింటారు
గోరంట గేయడం వల్ల ఎర్రగాయి మంచి యా ఉంటయి
అవునా మరి దాంట్లో ఏమో మెంతులు మెంతులు పెరుగు కూడా కలిపి రాస్తే అంటె హెయిర్ గ్రోత్ చాల బాగుంటుంది జుట్ జుట్టు పెరుగుతుంది అంటారు అయినా మెంతులు చాలా హెల్త్ చాలా మంచిది అంటె మార్నింగ్ లేవగానె నైట్ అంతా మెంతులు నానబెట్టి ఆ మెంతుల్లో నానబెట్టిన వాటర్ తాగితె హెల్త్కి చాల మంచిది.
మేము ఏం చేస్ స్తాం అంటె మెంతులు కర ఆవాలు జింజర్ ఇవన్నీ ఉంటాయి గ ఇట్ల ఏంచి ఒక్కోటి ఒక ఫై ఫస్ట్ మెంతులు ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఇంకా ఇంక ఉంటది సోంప్ అలాగ ఫైవ్ మినిట్సు జింజర్ అలాకు ఫైవ్ మినిట్స్ సోంపు
తారు
అన్ని ఒక్కొక్కటి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మంచిగా మ్యాగ్నేెట్ లో ఏంచి గ్యాస్ స్మిదా
ఆ వేంచి
ఆరబెట్టిన తర్వాత ఆ పౌడర్ నంతా మిక్సీ పట్టి ఆ అది మంచి జల్లెడ బట్టి
ఆ అప్పుడు
పౌడర్ ని రోజు మార్నింగ్ ఒక స్పూన్ అనమాట ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని హాట్ వాటర్ తీసుకొని తాగితే ఏమంటారు మనకి మోషన్ ప్రాపర్లి అయితది మన బెల్లి ఫ్యాట్ తగ్గిద్ది అలా
ఏంటి మెంతులు సో సోంపు జిలకర
జిలకర అంటే మనము తిరువాత గింజల్లో ఏసుకుంటాము
ఆ అంటే అది అది వెయిట్ లాస్గా మీరు చెప్తుంది అంటే అది తల కు మెంతులు తలకు చాలా బా మంచిగ పడ్ తుందంటారు
కానీ మూడు కలిపి మిక్సీ పౌడర్ అట్టుకొని జల్లి పట్టుకొని హాట్ వాటర్ లేకుండా నార్మల్ ఒక స్పూన్ నోట్ లో అలా వేసుకొని చేసుకుంటె మంచిది అలాగె గోరెంటాకు మెంతులు పెరుగు ఇంకా మన ఐ బిస్ కస్ తు
హైబిస్కస్ ఆ ఎండిపొయ్న పువుల్ తొ వేసి అట్ల చేస్తారా
చేశి జుట్టుకి వీక్ కి వంచి పెట్టుకుంటే బాగుంటది
ఇడ్లీ వన్స్ ఉమ్ అలా న్యాచురల్ వి అలా నాచురల్ అన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కి
ఆ మంచిగా హెయిర్ గ్రోత్ వస్తది
ఉహ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఫస్ట్ స్కాల్ఫ్ కూడా ఆ స్కాల్ఫ్ కి హేర్ మసాజ్ గాని
అలోవెరా
ఆ అలోవెరా ఆ అలోవెరా కూడా హెడ్కు అంటే తలకు రాస్తే జుట్టుకు మళ్ళీ బీట్రూట్ పౌడర్ తెలుసా మీకు బీట్రూట్ పౌడర్ కూడా
మేమేం చేస్తామంటే బీట్రూట్ పౌడరు
ఆ బీట్రూట్ పౌడర్ మంచిగా ఫస్ట్ బీట్రూట్ ని ఎండబెట్టాలా
లేదే బి మేము మామూలుగా అయితే బీట్రూట్ పౌడర్ ఉంటది కదా దానిలో ఆ బీట్రూట్ కోసి జ్యూస్ గా చేసి దాంట్లో శనగపిండి బియ్యం పిండి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటాం ఆ ఫేస్ ప్యాక్ వల్ల ఫేస్ అంతా నీట్గా
ఆ గ్లోగా నాచురల్గా
ఆ ఇంకా ఇంకేమంటే రీ హా
ఇంకా కుంకుడుకాయ కుంకుడుకాయ చాలా మంటా కదా అవన్నీ జుట్టు కదా
ఆ ఫేసుగాదు జుట్టుకి కుంకుడు కాయ షికకయా ఇంకోటి ఆ ఉసిరికాయ
ఆ అసలు అమ్మాయిల అంటేనే అంత ఆ ఫేస్ ఏది వాడాలి జుట్టు ఏది వేసుకోవాలి
ఆ పౌడర్ మొత్తం మిక్సీ వట్టి అది ఓ కొనుకున్నాం అనమాట ఆ పౌడర్ అంతాని కలిపేసి దాంట్లో అలోవేరా కా పెరుగు అవన్నీ ఇట్లా మిక్స్ చేసుకొని ఆ ప్యాక్ అనేది నెత్తికి పెట్టుకున్నాం అనుకో ఆ మంచిగా వన్ అవ్ అవర్ ఉండి ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తే మనకున్న బ్లా వైట్ హెయిర్ అయిన బ్లాక్ అవుద్దంట ఇవన్నీ విన్నాము ఇవన్నీ మేము హెయిర్ స్మూత్ అవ్వుది వీక్లీ టూ టైమ్స్ చేస్తాం మేము
ఓకే ఓకే ఆ ఇంకా ఆ ఇంకా నేనేమో విన్నా అంటే జుట్టుకి ఓన్లీ పెరుగు మెంతులు ఒక్కటే పట్టిస్తే మరి ఆ ఇది కూడా కాదు ఆ మన ఆ కొక్కనట్ ఆయిల్ ఉంటుంది కదా వాటిలో ఫస్ట్ బాగా కరివేపాకేంచి క తర్వాత హైబిస్కస్ ఆ హైబస్కస్ పువులు ఆ మెన్ తులూ ఇంకా ఏమో చాలా ఏమో ఆ ఎవరు ఆ రూట్ ట్స్ అని రూట్స్ ఆయిల్ అని కూడా ఒకటుంటుంది
రోజ్మెరీ వాట్రూ
రో ఆ రోజ్ మేటి వాటర్ అట్లంతా వాడతా రుకు కాకపోతే నేను గోరింటాకు అలా ప్యాక్ పెట్టుకుంటానని తెలుసు ఇట్లా నాచురల్ ప్యాక్స్ మాట్లాడతా పోతే చాలా ఉంటాయిలే
మైతే ఆనియన్ ఆయిల్ లో ఇట్లా కొంచేప్ హీట్ చేసి ఆయిల్ జుట్టుకి పెట్టుకోవాలి స్నానం చేస్తే చుండు అనేది పోతది మేమేం చేస్తామంటే నానబెట్ ఆనియన్ నా ఆనియన్ ఆఫ్ ఆనియన్ ఆయిల్ ఒక బౌల్లో తీస్కో ఏసి
ఆ ఫ్రై చేయాలా
ఆహా నార్మల్ ఆ ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యేలాగా ఆ కోకోనట్ ఆయిల్లో ఉడికియాలి ఉడికిచ్చిన తర్వాత అక్కడ మెంతులు ఉంటాయిగా మెంతులు కూడా దానిలో వేస్తే కొంచెం మంచిగా స్మూతిగావ్
ఆ ఇప్పుడు ఆయిలు తీసుకొని ఒక కాటన్ తీసుకొని
కాటన్ కాదు మా కాటన్ అయినా చెయితోనైనా నెత్తికి పెట్టుకోని ఆ అ ఆ ఆయిల్ని ఒక రోజంతా పెట్
అంటే ఒక కాటన్ తీసుకోని ఇలా డిప్ చేసి చిన్న చిన్నగా స్కాల్ఫ్ అంతా పెట్టుకుంటే ఇంకా బాగుంటద్
స్కాల్ఫ్ చెయితో అయిన వచ్చిది అదే కా టనైనా ప్లస్ అదైనా ఆ చేతితోనైనా పెట్టుకుంటే మంచిగా మంచిగా పెట్టు కుక్కర్ మసాజ్ చేసుకొని ఒక్క రోజు ఉండన్నా మళ్ పె రోజన్న అట్లా జుట్టుని ఎడ్ బాజ్ చేసినాం అనుకో షాంపూ తోన్న మ అట్లాగా ఉంటాంది లే మీ కుదురతే ఏమంట టారు మెంతులు మెంతులు నానబెట్టి టి ఒక రోజు నైట్ అంతా పే పెట్టుకున్నాం అనుకు ఇంకా ఏమంటారు
కా నేను కూడా ఇంకొకటి విన్నా, ఏమంటే అది ఆ మాకు తెలిసిన ఒకక్క అలా చేసేది, ఎలా అంటే ఆ ఆనియన్ అంతా ఫస్ట్ జ్యూస్ పట్టేది మిక్సీకి మిక్సీకి బట్టి ఆ జుట్టుకు జు పుట్టుకు
ఉ
ఆ ఆనినన్ అంత బాగా బాగా నున్నగా అయేలాగా మిక్సీ పట్టి, దన్నీ దాన్ని ఏ చేసెది దాన్నీ ఒక క్లాత్ లో పెట్టి దాని అంత జ్యూస్ తి
జూస్ ని జూస్ జుట్
ఆ ఆ జ్యూస్ అంత స్కాల్స్ కి అంతా జుట్టుకంతా మంచిగా పెడితే, హెయిర్ గ్రోత్ అండ్ డ్రాండర్ ఫ ఫస్ట్ ఆనియన్ కి
డ్రాండ్రాప్ ఆనియన్ కన్నా ఎంటారు వేప హాకు తెలుసా
ఆ ఆ వేపాకు మళ్ళీ వేపాక్ ఇ విత్తనాలు కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకొని తలకంతా రబ్ చేస్తే, అప్పుడు కూడా అది డ్రాడ్్రఫ్ తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది అంటారు.
ఉ వేపాకు ప్లస్ పెరుగు అంత మిక్సీ బట్టి పెట్టుకొని, హెడ్ బాత్ చేస్తే కూడా లోపల ఉన్న చుండు అవన్నీ అన్న వెళ్ళిపోయి, మంచిగా హెయిర్ అంత నీట్గా అలా ఇంకా ఇంకా సమ్మర్లో అయితే చాలా మంచిది.
ఆహా ఏమి వేపాకు పెరుగా
చల్లదనం కోసం పెరుగు వేపవాకు జీల పోవడానికి చుండు పోవడానికి అన్నిట్లా
ఆ అవునండి తనలో ఇరిటేషన్ ఉంటుంది తల నవ్్వొస్తు ఉంది అలా అంతా అవుతుంది కదా
సమ్మర్ లో మంచిగా ఉంటది వీక్లీ వన్స్ అన్నా లేకపోతే మంత్ కి వన్స్ అన్నా ఇట్లా ఒక్కొక్క వీక్ ఒకటి ఒక క రీత పడర్ ఆల్
ఆ మరి ఇంకా ఇంకా ఉ మరి మీరా పౌడర్ అని చెప్పి దాంట్లో కూడా కొంకులు కాయడు, హైబిస్కస్ పౌడరు అట్లంతా ఉంటుంది దాంట్లో కూడా
హఉ అది కూడా బాగుంటది
మ్ అది కూడా బాగుంటుంది కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, కళ్ళ మంటే సిద్ధి కుంకుడుకాయ చాలా ఘాటు
ఇంకా ఇదే కోకోనట్ ఆయిల్ ఆన్ చేసుకొని పెట్టుకొని, నెక్స్ట్ డే మెంతలు ఇట్లా పెట్టుకున్నాం అనుకో అప్పుడు షాప్తో అవసరం లేకుని ఎడ్బాత్ చేసామనుకో మొం మ్ నేచురల్ ఉండి ఏ గ్రోత్ మంచి జుట్టుకి మంచిగా విటమిన్ ప్రో అట్లా ఇలా ఇస్తుంది
ఆ ఈ మధ్య పాడీ వైజ్ చాక్లెట్స్ అని ఒకటి ఉంటాయి. అవి కూడా తింటారు. ఈ మధ్య హెయిర్ గ్రోత్
అవి తింటే మంచిగా హెయిర్ గ్రోత్ వత్ చిద్ద
ఆ అవును అవును డైలీ తిన్న తర్వాత ఒకటి తినాలి అంటారు.
ఇంకా ఈ ఖర్జూరాలు ఇవన్నీ తిన్నాం అనుకో జుట్టు కూడా మంచి ప్రోటీన్
ఆ మరి ఆవకాడ కూడా హెల్త్ కి చాలా మంచిది. అదేదో జుట్టుకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటగా ఆవకాడో.
ఇంకా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు, వేపాకుని ఇట్లా ఏదన్నా ఆనియన్ పొట్టుని, మొత్తం ఇట్లా వేయించి మంచిగా బ్లాక్,
ఆ అవునవునవును నేను కూడా చూసా ఆ ఉల్ ఉమ్
ఆట్లే ఏసి పట్టుకొని హెడ్ బాత్ చేస్తే మ మరి అంత రాకపోయినా ఎంత కొంత వచ్చిద్ధి అని అ అనుకుంటారు
ఆ అవునా సరే అండి థ్యాంక్స్ అండి మీరు మాతో మాట్లాడి షేర్ చేసుకున్నందుకు
థ్యాంక్ యూ అండి